దాండి
ఆ విన్పిస్తుందండి మీకిన్పిస్తుందా
ఆ విన్పిస్తుందండి
అయినాయా అండి పనులు సాయంత్రం పనులు అయ్యాయా
ఈ సాయంత్రం పనులు ఇంక గాలేదండి
అవునా అండి
మీరే
ఏం లేదండి సాయంత్రం ఇగ పనులు అయ్యాయి ఖాళీగనే కూర్చొని ఉన్నామండి. హలో విన్పిస్తుందా అండి హలో నె నెట్ బంద్ జేయ్ సం విన్పిస్తుందా అండి ఖాళినే కూర్చున్నామండి. విన్పిస్
టీ దాగార టీ దాగార
మేం టీ తాగమండి
అవునా మరి ఏది సాయంత్రం ఏమన్నా దాగరా
సాయంత్రం అంటే ఇప్పుడే తరబుజ్జకాయ తెచ్చుకొని తిన్నామండి
అవు ఎండాకాలం అవే తిినాలండి
అదే కరబుజకాయ తీసుకొచ్చుకొని ఇంతకుముందే తిన్నామండి మేము సాయంత్రం టైంలో టీలు తాగమండి మేము అసలు పాలు వట్టము తాగము
అవునా దినారా మ కాదెండ కాలం
అంటే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు తింటాము ఇంట్లో మాత్రం ఇక పెట్టను పాలు పట్టము పెరుగు పెట్టమండి.
అవునా
ఉమ్ ఇగ పాలు ఎవరన్నా కల్తీ చేసి అమ్ముతున్నారు కదా సగం ఈ పాలు సగం ప్యాకెట్ పాలు అవును అన్ని అంటే బయట చూసాం మేము ఈ పాలల్లో ప్యాకేటు పాలు మిక్స్ చేసి కలపడం అవన్నీ చూసి ఇగ పాలు మేము పట్టమండి బయట
ఊమ్
అందుకనే టేలు కా పీలన్నీ బంధు ఎప్పుడన్నా తినాలనిపిస్తే పెరుగు గొనకచ్చుకొని తింటాం అంతే
ఇప్పుడు అన్ని కల్తీలే ఉన్నాయ్
అన్ని కల్తీలే ఉన్నాయంండి
పాలు తాగాల ంటిస్తే భయమే ఉంది
అవునండి ఫ్రెష్గా మన బర్రెపాల అయితే ఎక్కడ దొరుకుతులే అవన్నీ కలితీపాలి
ఊ హూ
మళ్ళా ఎట్లా అంటే పెద్ద ప్యాకెట్లు తీసుకొచ్చి పాలల్లో కలుపుతున్నారు
అవునా
ఆ షాప్ లో పెద్ద ప్యాకెట్ సమ్ము
అవును అమ్ముతారు
అవి తీసుకొచ్చి ఏర్పడకుండా ఈ పాలు బర్రె పాలు సగం ఈ పాలుసగం మిక్స్ చేసి అమ్ముతున్నారు వాడకాలు పోవద్దని చెప్పేసి
ఇగ బర్రె పాలకి ఎంత కనిపిస్త అనిపించదు
ఏ మనకు అవి ఇవి మిక్స్ అయ్యేసరికి టేస్ట్ వేరేస్తుది
అవును
ఈ అందుకే మేము మానేసాం ఇక మాకు పాలు అంటే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తేనే మాకు ఫ్రెష్ పాలు దొరుకుతాయి అక్కడ ఇబా మా అత్తమ్మ వాళ్ళకి బర్రెలు ఉంటాయి మా బావ వాళ్ళకి మా తమ వాళ్ళకి ఆ బర్రెలు ఉంటాయి అక్కడ ఇగ వాళ్ళు మేము వెళ్ళినప్పుడు పాలు అంటే ఇంలలా పోయారు అన్నట్టుగా ఇ అక్కడ ఫ్రెష్ పాలు మా టేస్ట్ బాగుంటది అక్కడ ఛాయ కాని కట్టెల పొయ్యి మీద పెడతారు మంచి ఛాయ టేస్ట్ బాగుంటది
పెరుగైతే కమ్మగాంటది పోవచ్చు
హ్మం పెరిగాయకి ఇంకా సూపర్ ఉంటదండి వెన్న ఇట్లా తింటుంటే అవునండి తింటుంటే ప్లేట్కే పెరుగు వెన్న అట్లా అంటతుది అంత టేస్ట్ ఉంటది
ఉ మస్త టేస్ట్ ఉంటుదిది
అవునండి. మనకు అక్కడ పాలకి అలవాటయి అక్కడ చూసి ఇక్కడకి వచ్చినాక మన ఇంటికాడ పాలు తీసుకొని తోడబెట్టుకుంటే తినాలి అనిపించదు.
అనిపించదు
ఉ అందుకే ఇక మేము ఉన్నక్కడ పాలుపట్టాం ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళు పాలు అమ్ముతారు
అవునా
ఆ అట్లాని కొంచెం పాల గురించి తెలుసు కల్తీ పాల అమ్ముతున్నాను అని చెప్పేసి పట్టాలనిపించదు
మీ వాళ్ళు మంచిగానే అమ్ముతరగవచ్చు ఆ నేను తాగానండి టీ దాగా
మా వాళ్ళు అమ్ముతారండి ఇప్పుడు మా ఫ్యా మీలీలో అందరు పాలే అమ్ముతారు
హ్మ్మ్ అందరు పాల బిజినెస్ ఉంది అంటే తాగడం కోసం అని చెప్పేసి కూడా బర్రలు కొనుక్కుంటారు ఇంట్లోనే
ఉ కొందరూ అయితే అట్లా బర్రె కోనుకుంటారు
ఇంటి కోసం అని చెప్పేసి ఒక రెండు బర్లు ఇంట్లో ఉంచుకుంటారు మా వాళ్ళు
అట్లా ఐతే మంచిగా
హ్మ్మ్ అవునండీ పల్లెటూర్లలో అందరు అంతే ఆక్కత ఇక్కడ ఇంటి కోసంమని ఒక రెండు బర్లు సాధుకుంటున్న ఉంటరు ఇంటింటికి మాకు మా వాళ్ళందరు పాలు అమ్ముతారు అట్లనే కొంచం పాలు ఎక్కువయ ఇక్కడ పా అక్కడ వాళ్ళు చూస్తారు నాకు తాగలనిపించదు
హు హూ
అ
ఏంకర్రి చేసారండి ఈ రోజు
ఈ రోజు టమాటా వేసానండి
వట్టి టమాటని వేసారా పప్పు ఏదన్నా ఆకుకూర వేసారా
లేదండి వట్టి టమాటానే ఉల్లిగడ్డ కట్ చేసి ఒక నాలుగుల్లిగడ్ వడలు రెండు టమాటాలు వేసి చేశాను
అవును
ఊ రెండు టమాటాలు ఉండే ఇ అందులో ఒక నాలుగు ఉల్లిగడ్డలు కట్ చేసి ఆ రెండు టమాటాలు ఉల్లిగడ్డలు ప్రియశృష్ణ మీరేం వండుకున్నారండి మరి
నేను ఈరోజు ఏం అండుకోలేదండి పెరుగు రోటే తిన్నాను ఏ పని ఉ బయోటిక్ వయస్తున్నా
అవునా ఉ
నిమ్మరసం తాగర మధ్యానం
నిమ్మరసం దాగుతామండి
ఎండాకాలం నిమ్మరసం యూజ్ చేయాలి ఎక్కువ
అవును తాగుతాము కానీ ఈ రోజు చేయలేదు ఇక కరబోజకాయ అది తిన్నాము అంతే ముందే అని ఈ రోజు నిమ్మరసం చేయలేదు అవును నిమ్మకాయలు కూడా చాలా రేటు ఉన్నాయంండి బయట
ఆ ఇరువై రూపాయలకి మూడంటారు అ
మాకు కూడా చెట్టు చెట్టు ఉన్నది కాని కానీ అందులో రసం వెళ్తలేదండి చిన్న చిన్నగా ఉన్నాయి కాయలు
అవి ఇప్పుడు కావాలండి అవి ఇంక నెల రోజులు పడుతుది అట్లా చిన్నకాయలు తెంపద్దు వేస్ట్ అవుతుది అంతా పిప్పి పిప్పి అవుతుది పి
అవును
సే సేంట
ఆ చిన్న ఆ చిన్నకాయలు కూడా ఉంచ సరే రండి అన్ని కోసుకపోతుంటూ బాగా చిన్నగా ఉన్నాయి అవి
అసలు వేస్ట్ అట్లా తెంపదు కానీ వాళ్ళకు తెలివకుండా దింపుతారు
ఉ తెలాకు ఆ తింపుతుండు
ఇపై ఏమి లేదు అందులో అసలు రసం
అవునండి హ హుమ్
ఇంకేంయినా చెట్లు ఉన్నాయాండి మీకు
ఇప్పుడు ఎండాకాలం అయితే ఏం లేవండి ప్రస్తుతానికి నిమ్మ చెట్టు నిమ్మకాయలు కాసింది మల్లె పూలు పూస్తున్నాయిండి అే ఇక ప్రస్తుతానిక అయితే అరటి గెలా వేసింది ఆ మల్లె పూలు వెళ్తు న్నాయి కనకంబరాలు వెళ్త సున్నాయి ఇ రోజు సాయంత్రం అయిందంటే పువ్వులు కోయడం అల్లడము మల్లె మొగ్గలు రెండు చెట్లు ఉన్నాయి మల్లె చెట్లు ఏ అందులో కనక కంబరా ఆలు వేస్ తే దండ వళ్తే చాలా బాగా అనిపిస్తుంది అండి దండ వాళ్ళి మన దేవుని ఫోటోలకు వేస్తే అవును ఎండకాలం అనకి ఇప్పుడు ఏం పువ్వులు దొరకవు మల్లె పూలే చాలా
ఆ ఎన్ని చెట్లు ఉన్నాయండి మల్లె చెట్లు
ఉన్నాయా అండి రెండు ఉన్నాయి పెతిగ మల్ల చెట్లు ఇ ఒక రెండేమో ఇట్లా కింద కూర్చొని పోస్తేయి కదా
ఆవును
ఇన్ కింద కూర్చొని పూచేటి ఒక రెండు ఉన్నాయి మంచిగా మాల కట్టి ఫొ దేవుని ఫోటోలకు ఏస్తే మల్లె పూల స్మెల్ మస్తు వస్తు
అవును ఇంట్లో మొత్తం అదే వస్తది.
అవునండి ఇల్లంత్- త్త సువాసనె వస్తుంది.
ఉ
ఉ మీకున్నాయా అండి ఏమన్న చెట్లు.
ఆ మాకు కూడా ఉన్నాయి అంది చెట్లు
ఉహు
పూల చెట్లు
మల్లే చెట్ ఏం పూల చెట్లున్నాయి
మా దగ్గర కనకాబారం చెట్లు ఉన్నాయి నందివర్ధనలు చెట్లు దేవునికి పెట్టుకోడానికు నందివర్ధనలుఎల్లో కలర్ పూలు
ఉహు
ఉన్నాయండి కొంచెమే ఉన్నాయి చెట్లు మాకు
ఉహు ఉహ
ఇంకా ఏంన్న కూరగాయలు చెట్లు ఉన్నాయండి మీకు
కూరగాయల చెట్లు అంటే ప్రస్తుతానికి మునక్కాడలు ఎళ్తున్నాయంండి
అవునా
ఈ ఎండలకు ఆకులు మొత్తం మాడిపోయినా కాని కాయలు అక్కడొక్క అక్కడొక్కటి ఎళ్తుంది మునక్కాయ ఏప్ కొంచెం గోంగూర చెట్లు ఉన్నాయి అక్కడ ఒకటి అక్కడొ ఒకటి తోటకూర ఉన్నది కానీ తోటకూర ఎండలకంత ఆ గోంగూరయి ఎలుతుందండి
ఉ తోటకూర చెట్లు మొలవలేదా అండి ఎండలకు కొంచెం ఎంండకాలం మోలుస్త- స్తుంది అక్కడక్కడ
మొలిస్తే గాని మొలిస్తే మేము ఆకు దేయంపక బాగా ముదిరిపోయినా అండి ఆకు
అవునా లేద్
ఆకుగోయ మీ అప్పుడు తెంపలేదు మేము అటు ఇటు జీర్నీీళ్ళు చేసి ఆకుదిేంపలే పట్టించుకోలే అంత బాగా ముదిరిపోయింది ఆకంతా
అవునా
వాటి ముదిరిపోయిన ఆగ మొత్తం తీసేసి మళ్ళా వాటర్ పడితే మంచిిన ఎగురు వస్తంది చేయగాని ఇక మాకు కొంచెం అశ్రద్ధ అవుతుంది
అవునా
ఊ ఓకే అండి మరి
ఆ థ్యాంక్ యూ